హలో
హలో
హా ఏం చేస్తున్నారు మీరు
ఏం లేదురా కాలిగనే ఉన్నాం
కలిగనే ఉన్నార తిన్నారా
ఆ తిన్నం
నీకు మ్యారేజ్ అయిందా పెళ్లి అయిందా
ఆ అంది
ఉమ్
ఇద్దరు బాబులు
ఇద్దరు బాబుల స్కూ ఇప్పుడు వాళ్ళకి ఒక పూట బల్లు గిట్లా స్టార్ట్ అయినాయా
తెసినాయినే
ఉం రోజూ వెళ్తున్నారా అయితే
ఆ వెళ్తున్నారు
ఉహు
యయి ట్ కెళ్లి టువెల్వ్ థర్టీకి వన్ కోస్ ఓకే
ఉహు ఇంకా మీ ఊర్లో ఏంటి విశేషాలు మరి
ఏముంది అందరూ పనికెళ్తున్నారు
ఆ అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటివి
అవి మక్కజొన్న ఆ మొక్కజొన్న కంకులుఇరోనే పోత తాళ్లిఇట్సైడ్ అయితే
ఉ హు కనీ ఎండలు బాగా కొడుతున్నాయి కదా మరి
ఆఫ్ డే స్కూ ఆఫ్ డే నే అది కూడా ఆఫ్ డే పనికే వెళ్తా
మొక్కుజొన్న పనులకు కూడా ఒక బూటనే వెళ్ తున్నార అంటే ఎంత ఉంటది వాళ్ళకి ఇప్పుడు అంటే ఒక ఒక రోజుకి ఎంత డబ్బులు
త్రి ఫిఫ్టీ
త్రీ ఫిఫ్టీయా
ఆ త్రి ఫిఫ్టీ సిక్స్ కెళ్ళి ఆ వన్ కొత్తరు
ఉహు
మళ్ళీ రో రొండు పూటలు చేత్తే సెవెన్ హండ్రెడ్ అం
ఉహు
ఉం ఉహు ఇంకా ఇ ఇప్పుడు వంద రోజుల పనిలో చెట్లు పెట్టడం అలాంటివి చేస్తున్నరంట గా భోజనాలు గిట్లా పెడుతున్నారా మరి అక్కడ
అక్కడ ఏం పెట్టట్లే ఎవో
వాటర్ వా మంచి నీళ్ళు లాంటివి ఏమైనా ఇస్తారా
ఎల్దనం
మనం ఇ ఇక్కడ దగ్గరలోనే ఉంటదా లేదంటే దూరమా
దగ్గర అంటే అడవి అంటే కేసముద్రం దాటినంక కుచ్చినాయక్ త్తండా ఉంది కదా
ఉహు అంటే దూరమే మనమే మాట్లాడుకొని ఎళ్ళాలిన్నట్ట వాళ్ళు చా వాళ్ళు మనకి డబ్బులు ఇస్
ఆ ఆ
ఉహు
స
ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటు అయితే ఒక్కొక్కరు నాలుగు గంటల చొప్పున ఉండాలని అంటున్నారంటే కదా అది కూడా మన ఫేస్ ని గుర్తింపు చేసి అట్లయితే లేట్ అవుతు లేట్ అవుతుంది కదా మ ఒక్కరికి అండి ఒక్కొక్కసారి
ఏ బాక్స్ తీసుకోపోతాలేదు ఉండాలి మళ్ళీ త్రీ తీ తర్టీ రూపీస్ వస్తాయి
త్రీ థర్టీ రుపీస్ ఒక్క రోజుకి
ఒక్క రోజు ఆ ఆ చేస్తే నాలుగు గంటలు చేస్తే మ మూడ ముప్ప రూపాయలు చార్జి మూడు వందలు మనకు
వెంటనే వస్తాయా డబ్బులు లేదంటే లేట్ అయితాయా మళ్ళీ అంటే ఎన్ని రోజులు ఇస్తారు
వారాలు
అంటే పద్నాలుగు రోజులు
ఇప్పుడు అయితే పనిలేదు ఒక వారం ఏద వండి
అంటే వెంటనే డబ్బు బులు కూడా వస్తాన్నయా
అప్పుడైతే వెంటనే వచ్చినాయి కానీ ఇప్పుడు చానా రోజులు అయితే అంది నేను కూడా పోయి ఆ అప్పటి నుంచ ఇంక పల్లే
ఇప్పుడు మళ్ళీ ఎండలు బాగా కూడుతున్నాయి ఇంకా ఇంకా లేట్ అవుతుంటే ఇంకా ఎక్కువ ఎండ కొడుతా ఉంటది అంటే కొద్దిగా ముందే స్టార్ట్ అవ్వాలి
అందుకనే అప్పుడు వెళ్ళినం ఇప్పుడు రంజాన్ వెళ్ళ కదా ఆ రంజాన్ పండుగ అయిపోయినాక మళ్ళీ వె
ఆహా మీరు ముస్లిమ్స్ కాబట్టి టి ఎల్లట్లేద కుదరట్లేదా వెళ్ళడానికి రంజానే ఇప్పుడు ఈ పంతొమ్మిదో తారీఖు ఏమో కదా
చూడి వెన్న బతుకమ్మే మీ ఉగాది
ట్వంటీ వన్ కా రంజాన్
ఆ
అంటే ఏం చేస్తారు మరి ఆ రోజు
నమాజ్కిెళ్ళి సేమియా వేసి సాయంత్రం బిర్యానీ ఫెస్టివల్ ఇగ చేసుకుంటా వంటలు చేసి
బిర్యానీలా అంటే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అట్లా మీకొచ్చా చెయడం
ఆ చేస్తా
ఉహు అంటే ఎర్లీ మార్నింగే చేసుకోవాలి ఇవన్నీ
ఆ సేమయా పొద్దున చేస్తారు
ఉ
నైటు ఇగ బిర్యానీ
మ్మ్ అంటే చుట్టాలను చుట్టాలను బంధువులు అందలిని పీలుస్తారా లేకపోతే ఎవరి ట్లో వాళ్ళే చేస్
పిలుచుకోవచ్చు ఇగా ఇప్పుడయితే అన్ మన మా ఊళ్ళో అందరికి ఇదే పండగ కాబట్టి ఆ అన్న వాళ్ ఫ్రెండ్స్ అని పిలుచుకుంటారు
హ్మ్ హు
ఫ్రెండ్సు ఇగ ఇప్పుడు వాళ్ళే చెత్తరు కదా
మ్మ్
స్తరు చుట్టాలను కూడా పిలుసుకోవచ్చు
పిలుసుకోవచ్చా
పొద్దున సేమ్యా చేస్తారు సాయంత్రం మాం చికన్ తోటి ఇష్టం మన
అంటే ఇప్పుడు మొత్తం రంజాన్ మాస్ సమే కాబట్టి ఈ రోజు పొద్దున్నే నాలుగు ఐదు గంటలకు అట్లా లేచి స్టార్ట్ చేసుకుంటారా మీరు
ఆ పొద్దున ఫోర్ థర్టీకి కంప్లీట్ చేయాలి తినాలి
ఆ మళ్ళీ మళ్ళీ ఎప్పుడు తింటరు అంటే అసలు రైస్ అంటే అన్నం తినక కూడదా
ఆ అన్నం తినకూడదు వాటర్ తాగకూడదు
అంటే ఒక రోజంతా వాటర్ తాగకుండా ఉంటారా
ఆ ఒక రోజ అంతా వాటర్ తాగొద్దు అన్నం తినోద్దు బువ్వ మింగొద్దు
ఆ ఓన్లీ పండ్లు పాలు అవే తినాలి తాగాలి అంతేనా అ అంటే ఒక అంటే ఓన్లీ టె పొద్దున మాత్రమేనా
ఆ పొద్దున్న మాత్రమే సూర్యుడు రాకముందుకు పొద్దున్న తినాలి మళ్ళీ సాయంత్రం సూర్యుడు కనిపించకుండ నైట్ తినాలి కా
మ్మ్ హు అప్పుడు దాకా ఆకలి అవ్వదా మరి మీకు అందరికి
ఒక్క రోజు ఇబ్బంది పెడతది ఏ
చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు కూడా చేస్తారా అట్లనే ఓన్లీ పెద్దవాళ్ళే చేసుకుంటారా
చిన్న పిల్లలు కూడా చేయొచ్చు
చెయొచ్చు అంటే వాళ్ళు ఇష్టం చేస్తే చెయొచ్చు లేదంటే
మ్మ్ చిన్నపిల్లల ఓపిక వాళ్ళు ఉండగలిగితే చేసుకోవచ్చు ఉండలేకుంటే ఉండ మ్మ్ క హాస్టల్లున్న పిల్లలందరు ఉంటారు
మ్మ్ కానీ హాస్టల్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయితే అంత పొద్దున లేసి తినకుండా ఉండి అంటే స్కూల్లలో కూడా ఇట్లా రిలీ రిల్ ఉంటాయా
స్కూల్ హాస్టల్లో కూడా
అంటే సపరేట్ ఏం ముస్లిం వాళ్ళ వాటి కైతనేమో చేస్తారు కావచ్చు ఇట్లా కలిసి ఉన్న వాటికంటే ఇబ్బంది అయితది కదా మరి
లేదు ఇప్పుడు మైనారిటీ హాస్టల్ ఇట్లా అందరూ ఉంటారు కదా సీట్లు వచ్చినోళ్లు గిట్ల వాళ్ళకు పొద్దున ఎన్ ఎంతమంది ఇప్పుడు మన ముస్లిం వాళ్లు రోజలు ఎన్ ఎంత మంది ఉంటారు అనుకుంటే వాళ్ళ మందం రైస్ పెడతారు
ఉహుం
పెట్టాలి పెడితే వాళ్ళు తిని ఉంటారు
ఇంకా దగ్గర్లో అయితే మాకు ఉగాది వస్తుంది
అవును ఈ ఉగాది వస్తుంది మీరు బాగా చేస్ కుంటరు పచ్చ
ఆ అవునవును ఉహు
అవే ఎక్కి ఉంటారు మీరు ఇప్పుడు
దగ్గర్లో ఉండేవాళ్లు ఇస్తారా మరి మీకు అట్లా మీరు ఎప్పుడైనా ట్రై చేసారా లేదంటే హిందువులదే కదా అని మీరు కూడా బచ్చాలు చేసుకోకుండా ఉంటారా
వస్తా నేను
ఆహా
స్టడీ చేయరాదు ఇన్స్టాల్ చేస్తా ఎవరు ఎవరి ఇయ్యరు అంటే ఎవరు ఏమో ఎప్పుడైతే అక్కడ చిన్న పిల్లలు ఉన్నప్పుడు చెర్రీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఇచ్చిద్దా ఆమె కానీ ఇప్పుడు మే ఇక్కడికి వచ్చిన మేం గాక వాళ్ళిద్దరూ ఇప్పుడు ఆయన ఇంకా నేను కూడా
హమ్ ఎట్లా చేస్తారు భక్ష్యాలు నాకైతే చేయనికే రాలే అసలు ఎప్పుడైనా మా అమ్మమ్మ వాళ్ళు చేస్తారు గానీ మీ మా మమ్మీ ఇది చెయ్యదు ఇంక నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఏం పప్పు క్షణగ పప్ప లేదండి కందిపప్ప
శనిగ పప్
శనిగ పప్పుతో ఏతారా ఆ
ఆ శనిగపప్పు ఉడక పెట్టి మిక్సీ పట్టి బెల్లాన్ని కూడా మిక్సీ పట్టి చపాతీ పిండి ఇగ అందులో
అంటే రె రెండు చపాతిలు చేస్తారా ఒకటి చప్
ఒక్కటే ఒక్కటే ఒ ఒకటే చపాతి పెద్దగా ఏసి దాంట్లో పప్పు ఆ బెల్లం మిక్సీ ఉంటంది కదా అందులో పెట్టేసి దాన్ని చపాతి లాగా తాలవాలి బాగుంటాయి అట్లా నెయ్యేసి కాలస్తే బాగుండే
ఊ ఊ మరి ఒక్క దాంట్లో అంటే ఇట్లా ఇట్లా మల్ మనం మడిసినప్పుడు అందులో నుంచి పోతే బాగుం
పోదు ఆ అట్లా పోదు అంతే బాగా పల్స్ చేయొద్దు కొంచెం ఫస్టే చపాతిని పెద్దగా ఏసుకోవాలి
ఊ పంచాంగం లాంటివి కూడా చెప్తారు కదా మీరు చెప్పించుకుంటర అట్లా
మేమట్ల జెపిచ్చుకోమ్
ఆహా అంటే ఇది మన కొత్త సంత్సరం కాబట్టి చెప్పించుకుంటరు కదా
ఆ అట్ల ఏం లేదు
ఊ
కొత్త సంవత్సరం ఈ అయన్ ఏం లేవ్
ఊ ఇప్పుడు పిల్లలకు కూడా ఎగ్జామ్స్ అయిపోతానయ్ పరీక్షలు అందరు హాస్ టల్ నుంచి ఇంటికి వచ్చేస్తా ఉంటారు ని నిన్నటి నుంచలే మొదలైనయి కదా పదో తరగతి పరీక్షలు
ఆ టెన్త్ క్లాస్ పరీక్షలు నినట్ నుంచేలే
ఊ
ఇక్కడ వీళ్ళకి
చిన్న పిల్లలకి వాళ్ళకి మెల్లగా ఉం టయి ఇప్పుడు ఒక పూట బల్లేమో ఉంటాయి కదా
రేపటి నుంచెనీ అబో ఎగ్జామ్స్
కానీ ఎండాకాలం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా డిహైడ్రేషన్ అయితా ఉంటది. ఓ. ఆర్. ఎస్ అలాంట్ పెయిన్ పౌడర్స్ ఇవ్వాలి వాటర్ ఎక్కువ తాగాలి
ఫ్రూట్స్ ఎక్కువ పెట్టాలి
ఫ్రూట్స్ కొబ్బరి నీళ్ళు అలాంటివన్నీ ఇవ్వాలి హా ఫ్రూట్స్ ఇట్లా వస్తాన్నాయా మరి మీ ఊర్లోకి
వస్తాయ్
హుమ్
అంటే ఇప్పుడు రంజాన్ నెల కాబట్టి ఇప్పుడు రోజు ఆయన అంపేసుకొస్తడు
ఉహు ఇప్పుడు ఆయినా ఫ్రు పండ్లకు కూడా ఎక్కువ రేట్లు ఉన్నాయి ఎందుకంటే రంజన్ మాసం కాబట్టి ముస్లిమ్స్ అందరు అవే తింటరు కాబట్టి హి మళ్ళీ ఎండాకాలంలో ఫ్రూట్స్ కూడా ఫ్రెష్గా ఉండవు కదా తాజాగా అందుకోసమ రేట్లు కూడా పెంచుతా ఉంటరు
పెంచుతారు ఇప్పుడు కంపల్సరీ సాయంత్రం రోజు అయిపోటప్పుడు అయ్యే వాడుత ఇస్తరు కాబట్టి రోజు ఎక్కువ తింటరు తింటరు కాబట్టి రెట్లు పెరుగుతాయ్
ఉమ్మ్
మీరు మాలాలు వేసుకున్నప్పుడు ఎట్లా పెరుగుతాయి ఇప్పుడు కూడా అట్లనే పెరుగుతాయి.
ఆ ఆ
అంటే ఇప్పుడు మాలలు వేసుకుంట్
ఆ ఆ హిందువుల లైతే స్వామి మాలలు వేసుకుంటరు ఉన్నప్పుడు ఆ
ఆ అప్పుడు పెరిగినట్టి
ఉమ్
ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకొచ్చి మసీదులల్ల ఇస్తారు ఖర్జూర
ఉమ్ ఉమ్మ్
ఇతను దాంట్లో ఎక్కువ ఖర్జూరానే ఇంపార్టెంట్
ఉమ్మ్
పిల్లలు పడుకున్నారు
సరే మరి ఓకే అండి బాయ్
బాయ్